హలో
ఆ ఏం చేస్తున్నావురా
ఎంలే కా తిన్నాను
ఆహా ఆ చిన్నోడు
చిన్నోడు తిన్లే
మరి అత్తమ్మా పడుకున్నదేమో ఎట్లుంది చూసినావా ఒకసారి
పడుకోలే అక్కడ పోయింది
ఎక్కడికి
మామయ్య వాళ్ళ ఇంటికి
మామయ్య వాళ్ళ ఇంటికి పోయిందా వంట వండుకున్నద ఏమన్న?
అండున్నది అన్నం పొద్దున్నేమో కరీ వండుకున్నది ఇప్పుడు అన్నం పెట్టుకుని
ఆ ఆహహా అదే ఆమె స్కూలు కు పోవడం వల్ల అదే ఆమె స్కూల్కి పోవడం వల్ల అంత వీక్ ఐతంది మనిషి ఇప్పుడు ఆ ఉట్టి తిన్న అన్న ఉన్నర్ డు నలుగురు కొడుకులు ఉన్నారు ఏమైంది ఆమెకు ఏదో వీళ్ళ పది మందిలో పత్తిర పోడమో గా పత్తి గల పోవడమో చిన్నగా మాట్లాడుకుంట నవ్వు కుంటూ పోయే పని ఏం కాదు వ్యవసాయం పని ఇంట లేక ఇప్పుడు ఆడే ఇరవై నాలుగు గంటలు పిల్లలు ఎంబడే ఉండాలనయే చిన్న పిల్లలు
అదే అంటాది అత్తమ్మ కూడా అదే ఒప్పడతంది. దే పూలు పోకు అడ ఫుల్లు పని ఉంటది అని
ఊ ఏమంటంది
అంటే ఇంట లేదు ఓ వాష్రూమ్ ఓలానికి ఒకలు పోతలట అంటే ఇబ్బంది ఐతందట.
ఊ అయితే ఈ నెల చేస్తే ఎక్కు కొంచెం కష్టం ఉంటది వచ్చే నెల ఎక్కువ ఏమం ఉండరు ఇక అందరు పి పిల్ల లు ఎవరిది వాళ్ళు అలవాటు అయిపోతారు బుక్స్ ఇచ్చేతం ఏం కాదు సమ్మక్క నువ్వు పని తక్కువనే ఉంటది ఆ ఎక్కడ అంటే ఆ టాయిలెట్స్ కాడనన్న ఉండాలి లేకుంటే వాటర్ పిల్లలకి మంచి నీలు పట్టించే దగ్గర ఉండాలి బాక్సులు తీసియాలి ఇగ నీకు ఎక్కువ ఏం పని ఉండదని వాళ్ళు అన్నారట చెప్తం ది నిన్న
అదే అదే చెప్పింది
ఆ
అదయ్నా కూడా ఇబ్బంది కదా అంటది మీ
పిల్లలకు ఒకసారి వస్తారా టాయిలెటు ఎవరికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి పోవాలి నీళ్లు కొట్టాలి.
అ
ఓ పది మంది పదిహేను మంది పోయి వచ్చిన తర్వాత ఈ కొంచెం స్మెల్ వచ్చినట్టుంటే మళ్ళీ పోయి డట్టాలో రివెంజర్ పౌడర్ చల్లాలి మళ్ళీ ఐదు నిమిషాల్ పది నిమిషాలాగి మళ్ళీ పైపు కొట్టాలి బాక్సులు దీ బాక్సులు తినేటప్పుడు కోతులు వస్తాన్నాయట ఆ కోతులు తోటి కోతులను కొట్టడం పిల్లలకు బాక్సులు తీసియడము ఆ ఊరికే వంగి లేవడం తిరగడం వల్ల కొంచెం కాలు నొతంది ఇన్న మొత్తమే ఇంకా ఎండ దెబ్బ తగిలిన్నట్టు నీరసంగున్నగా నే అచ్చేసరికి
ఎండ దెబ్బ తగిలేసరికి ఆమెకు అట్ల ఐంది
పొద్దున వస్తానన్నది రమ్మన్న జావాబు పిండి ఇతవా బిడ్డ కొంచెం అంటే ఇస్త తీయ్ అన లేదా నీ ముందు ఒత్తది కావచ్చు అనుకున్న ఆ ఇక నేను బయ నేను బయటకి వచ్చేసరికి ఇక బాక్స్ పట్టుకొని పోతంది వ్యాన్ పోయింది అప్పటికే సెంటన్ తోని
ఆ పోయింది బాక్స్ పట్టుకొని
చిన్నోడి ఇగ అటు సైడ్ వచ్చిండు నేను మానస వాళ్ళ బిడ్డ ఒతదా మరి ఉన్నరా లేరా
నేను గడక బువ్వ అని జొన్నలు పెట్టినా
ఆ ఏ జొన్నలు
మాములు జొన్నలే మన కంకులు
ఆహా
తాగుతే కూడా ఏ పోసుకోవచ్చ
జొన్నలు ఐసిరా
ఆ
పట్టించుకోవచ్చ కదా రా గిడ ఐదు రూపాయలు పది రూపాయలు ఇస్తే పడతారు
ఉ మొన్న చిన్నమ్మోలు పెడితే నేను కొన్నా నా అమ్మ కొన్ని ఉంచుకున్నాను ఇంకొన్ని పెట్టి అమ కొన్ని పెట్టినా అ అటు
ఆ
ఎప్పుడన్నా ఏమన్నా చేసుకుం ఉంటది దాని కూడా పెట్టు అని మా చిన్నమ్మంటే పెట్టిన
ఆ
కందులు, బిబ్బళ్లు, కందిపప్పు
ఆ బోబ్బర్లు కూడా తెచ్చినవా
ఆ మామిడి కాయ పచ్చడా, నిమ్మకాయ పచ్చడా, కారం పొడి అవన్నీ పంపింది నాకి పిన్నమ్మ లేవ్వంటే పెట్టాలని పచ్చడా అంటే పెడితే తెచ్చుకున్నా అందులో కొన్ని కొన్ని అవ్వకి అన్నది
ఉ
అంటే ఇచ్చిన
ఏవరు అమ్మమ్మ మరి అదివన్న చిన్న చిన్నగా చేసుకొని పద్దున కొంచం నీళ్ళలు గోరువేచ్చగా చేసి
చేసుకోనిచ్చినా
నీల్లు గోరవెచ్చగా పెట్టుకొని కొంచెం రవ్వ ఎత్తే అది లూజుగా అయితే కొంచెం ఉప్పు వేసుకొని ఇంత పెరుగు ప్యాకెట్ తెచ్చుకొని ఇట్లనే కొంచెం ఎండాకాలం తాగితే మంచి గుండు ఇచ్చిన వన్నీ అట్లే పెడితే అయి పుచ్చులు రావా
అదే అట్లనే పెట్టింది పట్టించుకో కొంచెం పొద్దు పొద్దున నీకు ఆకలి అయితుంది కదా ఆగవు కదా ఆకలికి కొంచెం రోజు కొంచెం రోజు కొంచెం అక్క
పేసర్లు తెచ్చినవా
పెసలు లేవు అక్క బెబ్బర్లు
బబ్బర్లు తెచ్చినావా ఆహా కందులు
తరకిల అంతా కందిపప్పు ఆమెకు కొంచెం ఉంచినా నేను కొంచం
ఉహు రేపు ఆదివారం నే నాయే బొబ్బర్లు ఉడక పెట్టరాదు
ఉడక బెడతా తీ
ఆ బొబ్బర్లు ఆదివారం పిల్లలు తింటారు పిల్లలకు ఒక్కొక్కసారి స్నాక్స్ లాగా బొబ్బర్లు సాయంత్రం ఈ రోజు స్కూల్ పోయేవచ్చినాక ఒకసారి బొబ్బర్లు, ఒకసారి శనగలు, ఒక రోజు బటానీలు, అట్లా ఇస్తే అవి మంచిగా పిల్లలకు హెల్తీ ఫుడ్ రా బయట కొనుక్కోకుండా నానబెట్టాలి వాళ్ళు వచ్చినాక కుక్కర్ వేయాలి ఆ వాళ్ళు నానబెట్టాలి వాళ్ళు వచ్చే ముందు కుక్కర్లో ఏస్తే
ఏయ్ నైట్ నాన పెట్టిిన కూడా వాళ్ళు వచ్చే వరకు తొందరనే ఉడుకుతన్నాయి
అవును తొందరనే అయితే ఈరోజు స్కూల్ ఏం చేసింది తెలుసా ఆ అమ్మాయి బిర్యాని అంటే అవన్నీ మనం అది పుదీనా కొత్తిమీర వేసి చేస్తాం కదా మంచి ఏ రోజు కరివేపా ఏసి బిర్యానీ చేసింది కరివేపాకు ఫ్రైడ్ రైస్ లాగ సాజీరేసి అసలు ఎంత టేస్ట్ ఉన్న తెలుసా మంచిగా ఉన్నది
చూసినావ టెస్ట్ చేసినావా
మాకు పెడతారు కదా అక్కడ నేను మధ్యాహ్నం అక్కడనే కదరా తినేది
ఆహా
చికెన్ లేదు చికెన్ వేరే చేసింది అయితే పుదీన లేదు స్మెల్ లేదు పపలాకులున్నాయని చూస్తే అవి కరివేపాకులు
అ
ఇ కరివేపాకులు కాబట్టి కంటికి మంచిది హెల్దీగ ఉంటది కాబట్టి ఎండాకాలము మనకు బాగ ఎండలు ఇద అైతానా యి కాబట్టి కళ్ళలకు ఎన్ని వాటర్ రాకుంటడా వేడి కాకుంటది తలకు మంచిది అని కరివేపాకు వేసి ఉండి నాదీదీ బాగుంటాది తిను అంటే నేను వైట్ రైస్ లేదారా అని అడిగితే ఇది వేసుకు పెట్టుకునే తర్వాత పుట్టు అటు కొబ్బరి పో కొబ్బరి పొడి తోటి బియ్యం పిండి తోటి కొంచెం ఏదో వేసి అవి వేరే చేసింది అది బాగున్నది ఇది కూర బాగుంది అన్నం రైస్ మంచిగా ఉంది
నెయ్యతోని రవ్వ తెచ్చి నెయితోని లడ్డు చేసిన
అంటే వేయ్యొచ్చు లే ఏం లేకుంటే ఇ మనం మామూలుగా నూనెేసే చేస్తుంది ఆయిల్ వేసే
నెయ్యి యేసే ఒకసారి లడ్డు రవ్వ లడ్డు
రవ్వలడ్డూల చేసుకోవచ్చులే రవ్వ లడ్డు డ్రై ఫ్రూట్స్ వేసి చేస్తే చిన్నోడు వచ్చినాక చిన్నోడు వచ్చినప్పుడు రోజు కూడ తిన్నా మంచిదే
బెల్లం కరిగిఇచ్చి దాంట్లో అది పోసి లడ్డూలు చేసి ఇచ్చిన బెల్లం ఏసిన బెల్లమేసి ఆయనకి కావాలంటే కూడా అప్పుడు వేడి వేడి ఆ చేసి పెడతాను
నేను చిన్ని అడిగినప్పుడు ఏం చేసిన అంటే రవ్వ నెయ్యిల నా దగ్గర నెయ్యి చేసినప్పుడు పాలున్న అప్పుడు నెయ్యి మంచిగా దూరగా వేయించేసి ఒక గిన్నెలో పోసి దాని మీదనే వేడి మీద షుగర్ పోసి కొన్ని పాలు చల్లి అంట్లో నే రెండు మూడు వాయిలు అయినాక డ్రై ఫ్రూట్స్ నెయ్యలు వేయించి అని లేసి మూత పెట్టి కలిప ఉంచేసిన పది నిమిషాల తర్వాత ఇగ పది నిమిషాల తర్వాత అంతా మళ్ళీ తీసి కిందికి మిందకి అన్నీ అనేసి ఏ వాస వక్క నేను ఇద్దరం ఉన్నాం కదా ఇద్దరం కలిసి లడ్డు ఎరు తన్నాము తీసుకుపోయింది అట్ల చేస్తే తింటరు పిల్లలు కబట్టి చేస్తే గట్టిగా అవుతాయి ఇట్ల అయితే మనం పది రోజులు కాదు నేల ఉంటాయి బాక్స్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న ఏం కాదురా మంచిగా ఉంటాయి అట్లా చేసి పెట్టాలే ఇప్పుడు బయట నుంచి మే డి నుంచో అట్లా కొనుక్కొచ్చే పిల్లలకు చేస్తే అవే మనం ఇంట్లో కూర్చొని పిల్లలకు చేతే వాళ్ళకి కూడా మనం మంచి ఆ ఆహారాన్ని ఇచ్చినట్లుంటే మళ్ళ హాస్పిటల్ ఖర్చులు తగ్గుతాయ్ ఊరికే హాస్పిటల్ కి తీసుకుపోయి పిల్లలకు ఎనర్జీ లాసు మనకు ఇది ఇబ్బంది కాకుండా ఉంటది కదా
అవును ఏమన్నా చేయరదమ్మ అంటే మై మైదా పిండి తెచ్చి పక్కోడికి యితన్నా
పకోడా మైదాపిండా శనగపిండా శనగపిండిరా ఆ శనగపిండి ఆహా
స్నాక్స్ బిస్కెట్ చెత్త
చిన్నోడు బక్కగా ఉన్నాడు కదా ఎండలకు ఎక్కువ కారం పెట్టకు అని కొంచెం నార్మల్గా
కారం తినడుఅయినా ఎక్కువగాని కొంచెం తియ్య తియ్యగుండాలి
ఆ కొంచెం తియ్య తియ్యగా ఉండాలి
సర్లే అయితే మంచిగా తాగుతాడు రెండు రెండు గ్లాసులు ఆగుతాడు
మజ్జిగనా
ఆ మజ్జగ తాగితే మంచిదేరా పిల్లలు పాలు మజ్జిగ పెరుగిట్లు తినాలి ఊరికే కూరలు గుట్లా తినకుండా అవి కూరగాయలు కూరగాయలు కూడా మంచిగా తినాలిరా మొన్న మేము మార్కెట్కి పోతే ఆదివారం రెండు వందల యాభై మూడు వందల రూపాయల పంలయినాయి నూట నలభై నూట యాభై రూపాయలే కూరగాయలనాయి
అక్కా
ఆ ఫ్రూట్స్
హలో
ఆ
వినబడత లేదు నీ ఫోన్
హలో వినబడత లేదా
ఉ ఉ
చెవ్వు దగ్గర పెట్టుకోరా
చెవ్వు కాడనే ఉన్నది ఆ ఇప్పుడు వినపడుతుంది
ఫుల్ ఉన్నదిరా వినపడతుందా నువ్వే ఎడ పోయి అటు ఇటు చిత్తాన్నవ ఏంటి
ఏ లేదు నేను ఇక్కడ ఇళ్ల కాడ నీళ్ళు పడతన్న
నీళ్ పట్టుకుంట చూస్తే కిందికి మీదికి పడితే మరి నీకు సరిగా వినబడుతదారా మాట్లాడేంత సేపు మాట్లాడేంత సేపు ఒక పని మీదనే ఉండువు అట్లా వింటే నీకు ఇది అయితది నల్లొస్తుందా
ఆ కింద పడ్డదని పైకి వేసిన
ఆహా ఆ అయితే మీ రాదొచ్చినకు అడుగు మరి చెయ్యాలన్నా నేను వద్దాం మరి ఇక్కడ కంపెనీలో పని ఉన్నదట కా అడిగింది చేస్తా అంటే పోదు వాసవక్క పోతానన్నది నువ్వు ఇంక ఎవరికి రాజీత కళ్ళ వస్తానని చెప్పినా కదా
అదే అదే
పోయి చేసుకుందురు మరి
ఉమ్
కాళీఉంటే ఏం వస్తాది రా ఇంట్లో
ఏమ్ రావ్ వాళ్ళని వీళ్ళని చూసుకునే తప్ప ఏమ్ రావ్
ఇడ మోటార్ బైక్స్ అని ఉన్నది దాంట్లో ఊడ్చే వాళ్ళు కూడా కావాలి అన్నాడు పొద్దు పోయి ఊడ్చి రావడమే ఏం లేదు ఊడ్చి నీళ్లు పెట్టి రావాలి ఆరు వేల ఐదు వందలే ఏమో ఇస్తా అన్నాడు ఊడ్చి నిలబెట్టి వచ్చేయడమే ఇంకా మిగతా వాళ్ళకు పని వరకు ఏదైనా ఉంటే చేయాలి ఏదన్నా రాసేది ఉంటే రాయాలి ఇవళన్నా బైక్ చూడానికి వస్తే ఎంత అయితే దాని పర్చేజ్ గింత దాదిద అని వాళ్ళు ముందు మనకు కొంచెం ఇస్తారు అన్నట్టు ట్రైనింగ్ ఇస్తారు పోతా ఉంటే పోతా ఉంటే అర్థంమవుతయి కదా దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు ఇంటర్ డిగ్రీ ఉన్నా రమ్మని చెప్పిండు అన్నట్టు
ఉమ్
నా వా జంగల్ పెళ్లి మీటింగ్ పోతే అక్కడ కలిసి మేడ ఎవరన్నా ఉంటే లేడీస్ అయినా మంచిదే జెంట్స్ అయినా మంచిదే పనిగా ఉంటే రావాలా పని చేసే సిపర్ కూడా కావాలి అన్నారా అందుకే నానమ్మని అడిగితే ఫుడ్ చేయాల ఆమె ఆ స్కూల్ బంద్ చేసి ఇండ్లకు పోతే అయిపోతాది కద రా సరేరా మరి ఉంటాను
ఆ ఆయి